హలో హలో హయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా
చాలా కాలానికి ఫోన్ చేశారు
ఆ ఏన్లే దూ ఇలాగే భద్రాషలం కొద్దామనీ ప్లాన్ చేస్తున్నాము ఎలాగో మీరు అక్కడ ఉన్నారు కదా చూపిస్తారని మీ ఊరు
బాగుంటుందండీ ఈ రామాలయం ఇప్పుడు ఇది ఉంది కదండి రామ్ కళ్యాణం కూడా నెక్స్ట్ మంత్
ఆ అవును శ్రీరామ్ నవమ్
మ్ ఉంది అవును అ మ్ చాలా బాగుంటుంది అసలు రండి రండి తప్పకుండ్ రండి
సరే అండి ఇంకేంటండి విశేషాలు
మ్ కేముంటుందండి ఇగో ఇక స్టార్ట్ అవుతది ఇక్కడా ఈ ఉంటాయి కదా ఒడ్లు అవన్నీ ఆ ఆ అవునండి ఒడ్లు ఇవన్నీ తీసుకొని ఒక్కొక్క గింజా ఒలుస్తారు
ఒకే ఒకే
తలంబ్రాల కోసం అని చెప్పేసి
ఓకే ఓకే ఆహా
మ్ అలా వెళ్దామని అనుకుంటున్నాను ఎప్ మా ఫ్రెండ్స్ ఎళ్తూ ఉంటారు మ్
దగ్గరే కదా ఇంకా మీ ఊరే కదా మీరు ఎళ్తారులేండి
ఉమ్ అదేనండి అవకాశం ఉంటేనే కదా వెళ్ళ గలిగేది లేకపోతే ఎవరన్
అహ్ అవును అవును కన ఇప్పుడు నదిలో అక్కడ నీళ్ళు ఉన్నాయా అండి
ఆ ఉన్నాయండి ఎంతైనా కొన్ అస్సలు పూర్తిగా అయితే లేక్ కుండా ఉండవు ఉంటాయండి
ఆహా ఓకే ఓకే
రైనీ సీజన్ అయితే ఇంకప్పుడు ఇంకా అసలు చెప్పలేము లేండి అది అంతా న్యూస్ లోనే వస్తయి
ఓకే కె అంటే మేము లా స్ట్ టైమ్ వచ్చినప్పుడు అంతగా నీళ్ళు లేవు
ఉహు ఉంటాయండి పూర్తిగా అయితే లే కుండా ఏం ఉండది గాని ఉంటాయి ఇంకా బాగా ఎండలు ఎక్కువైతే మాత్రం అయినా గాని ఉంటాయి అంటే పైనుండి వస్తది కదా వాట్ టర్ మహా అట్ సైడ్ నున్ చి
ఆ ఓకే ఓకే ఓకే అంటే మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు అంతగా నీళ్ళు లేవండి ఆ మా డాడీ అప్పుడు దుర్ కమ్మ మాలా ఏసీ ఉండే సో అప్పుడు వచ్చాము అన్నమాట్ ట అలా
ఉహు
ఉమ్ విజయవాడ కొచ్చి మళ్ళీ విజయవాడ నుంచి అలా భద్రాచలం కొచ్ చం అనమాట
ఉహు
హ్మ్మ్ అలా అయి ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ ముందు ఒచ్చాము ఇంగ ఇప్పుడు వస్తాం ఉమ్ వద్ దాము అని అనుకుంటున్నాం అందుకే మీకు కాల్ చేసానండి
రండి తప్పకుండా రండి ఇక్కడ రామాలయం ఒక్కటే కాదండి అసలు శివాలయం ఉంటుంది రామాలయం ఉంది దెగ్గర్ దెగ్గరే మొత్తం అన్ని ఉమ్ ఉమ్ పర్ణశాల కూడా ఎళ్ళొచ్చు భద్రాచలం నుంచి కంచి దగ్గర
అవును అవును
ఉమ్ ఇవన్నీ కూడా బాగుంటాయి అన్ని ఏరియాలన్ని కూడా చాలా బాగుంటాయి ఇక్కడ కూడా
ఆ ఆ ఆ, ఓకే అండి.
కాపోతే దగ్గర కన్నా కూడ, దూరంగ ఉండే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటదండి.
అవును అదేమో కరెక్టే అదేమో, ఇప్పుడు సొంతూరు వాళ్ళక్ కి అంత ఇంట్రెస్ట్ ఏం ఉండదు, ఎందుకంటే వాళ్ళురే కాబట్టి! అంతే ఇంట్రెస్ట్ ఉండదు, మల్లజూడు మేము బయట ఊరాళ్ళమైత్ తే సో, ఖచ్చితంగా ఇంట్రెస్ట్
తే ఇప్పుడ్ ఇప్పుడు నాకెట్లా అంటే, నాకు తిరుపతి వెళ్ళాలని. ఉమ్ లేకపోతే ఇంక్ తలా ఇంతవరకు ద్వారకా చూడలేదు, ద్వారకా చూడాలని, అలా అనిపిస్తూ ఉంటది ఎప్పుడూ ఎళ్ళలేదు.
ఓకే ఓకే.
అంటే ఒకసార్ వెళ్ళాలి. కదా అని అనిపిస్తాది. కనీ దయి ఒక్కోసారి అనిపిస్తది దగ్గరున్నా అట్ టెంపుల్స్ కే వెళ్ళట్లేదు నేనసలు. ఇగ ఎక్కడో దూరంగా ఉండే టెంపు పుల్కేమెల్ తను నన్పిస్తది మళ్ళీ, కనీ వెళ్ళాలండి. ఉమ్ అంటే పిల్లలకి కూడా స్కూల్లెక్ పోతే వాళ్ళని గూడ తీసుకెళ్తాన్నమాట, నాక్ కూ ఒకసారన్న అట్లా తీసుకెళ్తే కొంచెం ఆ ఇయర్ నాకు కొంచెం తృప్తిగనిపిస్తది. వెెళ్ళాలి.
సో అందుకే, ఇంగెట్లో ఇప్పుడు శ్రీరామ నవమి ఉంది కదా! సో అందుకు ఇంగ వద్దామ్ ఉ అని చెప్పేసి వచ్చి, ఇంకా అంతా సైట్స్ అంతా చూసుకొని, ఆ మళ్ళీ అలాగే అన్నవరం వెళ్దాము అనుకుంటున్నామండి.
ఉహూ, మ అయన్ని పుణ్యక్షేత్రాలు కదా, ఉమ్.
టే భద్రాచలం నుంచి అన్నవరం దగ్గరేన అండి?
అ దగ్గరేం కాదండి దగ్గర కాదు, ఆంధ్ర కదా అదీ. అట్ సైడ్ కదా? ఉమ్ దగ్గరేం కాదు అంటే మ్ మరీ దూరము అని కుడా కాదులేండి కొన్ని గంటల ప్రయాణమే కదా ఆ అవునండి అవును అవును అంతే అండి
యూ యూ
త్రీ ఫోర్ అవర్స్ ఉంటుంది
హహ
హు
ఇంకేంటండి ఇంకేంటి మీ భద్రాచలం లో స్పెషల్ ఏంటండీ
ఇంకా ఏముంటుందండి ఇగో ఈ ఉత్సవాలు ఇవే అండి అసలు స్పెషల్ ఏంటంటే ఇక ఈ టైం వస్తున్నాయి అంటే ముందు నుంచి అసలు ఆ అంటే ఇగ బక్ భక్తులందరు కూడా ఎలా ఉంటారంటే అసలు వ ఎవరి తోట్ వచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు గుళ్ళో లోపల కోలాటం నీ అవని ఇవని చాలా జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ క్లాసికల్ డ్యాన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి
హు హు ఓకే నైట్ టైమ్ ము నదిలో దీపాలు వదులుతారా అండి
మామూలుగా ఏమి వదలరండి ఏమైనా పర్టికులర్ ఏమైనా ఉన్నాయి విశేషం అంటే వదులుతారు
కే
మనకి కార్తీక మాసం అయితే ఇగ అసలు చెప్పలేము అసల అలా ఉంటది ఆ అంటే ఇప్పుడు మీరు దూరం నుంచి వస్ స్తారు కదా ఇప్పుడు అలా దూరం నుంచి వ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే పుణ్యక్షేత్రంలో దీపాలు వదిలితే పుణ్యం అని చెప్పేసి అలా వదులుతారు ఆ ఇగ కార్తీక మాసంలో రాలేరు కాబట్టి ఆ ఇలా మామలుగా వచ్చినప్పుడు కూడా చేసుకుంటారు
ఓహో ఓకే అంటే అప్పుడు అంటే నాకు అంత ఐడియా లేదులేండి సో అప్పుడు మేము వచ్చినప్పుడు దీపాలు వదిలాం అనమాట డే నైట్ మార్నింగ్ ఏ దీపాలు వదిలాము
అదే అదే చెప్ చెప్పాను కదండి ఇప్పుడు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా చాలా మంది ఇ్య ఇంకా వాళ్ళ లల్ల వదులుతూ ఉంటారు అనమాట ఇగ టైం లో రాలేరు ఇంకా అలా
శ్రీరామనవమి పండుగ అయిపోతనే ఆ కళ్యాణ మహోత్సవం అయిపో పోతేనే మళ్ళీ ఇంకా వేరే ఏమండి స్పెషల్
ఇంకా మామూలుగా ఉంటదండి ఇంకేం ఏమంతా ఏమిండదు కాకపోతే డైలీ డైలీ మాత్రం ఉంటూనే ఉంటాయి పూజలు అవన్నీ డైలీ ఫుల్ బాగా భారీ ఎత్తన జరుగుతూనే ఉంటాయ్
ఉహు
భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తూనే ఉంటారు అ ఆ అన్ని ఉంటాయండి డైలీ ఉం టాయ్
త్రీ టైమ్స్ ఉంటదా టూ టైమ్స్ మాత్రమే ఉంటాయండి
హు
మేము లా లేదండి మే లాస్ట్ టైమ్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ ఒక ప్రసాదం తిన్నాము అంటే మార్నింగ్ ఆహా
మార్నింగ్ కూడా పొద్దున్న అయితేనే దొరుకుతాయండి తర్వాత తర్వాత ఎందుకో మరి అయిపోతాయి అంటారు కొన్ని చక్కర పొంగలి ఇటువంటివి దొరకవన్నమాట అయిపో పోతాయి అసలు ఎంత పొద్దున్నే వెళ్ళిన వాళ్ళకైతే తేనే అవన్నీ దొరుకుతాయి అసలు
ఉహు
హు ఇగ మధ్యాహ్నం మూడి ఇక నుంచి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు ఇక పూజలని ఆ దేవుడికి మళ్ళీ ఊ ఊరేయించడం అని అట్లా అన్ని మళ్ళీ మొదలు పెట్టేస్త స్తరు స్నానానికి అనీ అటు తీసుకెళ్లడము
అలాగైతే ఇది ఈ ఒక్క ఫెస్టివల్ మాత్రమే స్పెషల్ గా బాగా చేస్తారనమాట
ఊ అహ మామూలు ఈ ఫెస్టివల్ ఏంటంటే అందరికి కనిపిచ్చేటట్టు పెడతారు దేవుణ్ణి పెట్టేసి బయట ఇక కళ్యాణం చేపించడం ఇయన్నీ బాగా చేస్తారు ఇగా మొత్తం అంతా అసల రోజులు అన్ని ఈ నైన్ డే అసలు నైన్ డేస్ అట్లా చేస్తరొ అట్లా చేసేస్తారు మొత్తం
ఓకే ఓకే సో ఇప్పుడు ఆల్రెడీ ఉమ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయా అండి
ఆ హలో అక్కడ జరుగుతూనే ఉం టయండి
ఓకే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అండి
ఆ నాకంత పర్టికులర్ గా ఐడియా లేదండి
ఓకే ఓకే
ఆ కాకపోతే ఇవన్నీ ఇగ మొదలుపెట్ పట్టేస్తారన్నమాట ఇగ ఉగాది వెళ్ళిపోయిన దగ్గర నిం
ఉమ్ ఆ ఉగాదికిను మరి ఫస్ట్ ట్వల్ కి వన్ వీక్ టెన్ డేస్ ఏమో డిఫ
ఉ అందుకే కదండడి ఇక అన్ని మొదలు పెట్టేస్తారు ఇక అప్పటి నుంచి మొదలు పెట్టేస్తారు
ఈసారి మా బాబు దీను శ్రీరామున పండగ ఒక రోజు తర్వాత ఒక రోజు వచ్చయి ఆ మా బాబుది ఈ మంత్ ట్వంటి సిక్స్త్ బర్త్డే శ్రీరామనమి వచ్చేసి ట్వంటీ సెవెన్ నేన్ ఫస్ట్ ఏం అను కున్నానంటే ఆ పండుగ రోజే బర్త్డే ఉంటది నేను టెంపుల్ లో అలా ఏమన్నా ఒక త్రీ ఐటమ్స్ ఏమన్నా చేసుకొని వెళ్దాము అనుకు
ఉమ్ కానీ అప్పుడు చాలా బిజీ ఉంటదండి అసలు మనం ఇంకా అసలు ఎందుకంటే చాలా జనం ఉంటారు కదా కొన్ని వేల మంది ఉంటారు భక్తులు తొకిసలాటాన్ని చిన్నగా మామూలుగా అయితే మనం అన్ని చేసుకోవచ్చు కానీ చాలా బారి ఎత్తునా జరుగు తది కాబట్టి అసలు
సో నేనైతే అలాని అనుకున్నా వెళ్దాము అట్లా చేదాము అని కానీ ఇంకొకసారి చూసే లోపలికి ట్వంటీ సిక్స్త్ మా బాబు బర్త్డే సంవత్సరంట అనుకొని ఇంకా ఊరికే అయిపోయాను కానీ దర్శనానికి అయితే వస్తున్నాం అ అందువల్లనే దర్శనానికి వస్తున్నామండి
మంచిదివదండి అస్ ఆ టైంలో రావడం అందులో మీ బాబు పుట్టినరోజు కూడా ఉం ఉందంటున్నారు
హ్మ్ హ్మ్ అవునండి అవును అవునా అండి ఇంకేంటండి ఏం చేసారు టిఫను
హ్మ్ ఏం లేదండి దోసలు ఇవేస్ శా ఇందాక హ్మ్ వంట కూడా చేసేసాను అయిపోయిందండి క్యారేజ్ లో పెట్టుకునే పని ఉంటుంది కదా పొద్దున్నే హ్మ్ అందుకన్ అయిపోయింది
హ్మ్ హ్మ్ మాదా అండి మాది ఇడ్లీ చేసానండి
హ్మ్
ఇడ్లీ చేశాను ఇంకా తినేసి బయటకి వెళ్ళాలి కొంచెం పని ఉంది.
ఊ హ్మ్
సరే అండి ఇంకేంటండి ఉండనా అండి
సరేనండి
హ్మ్ సరే అండి బాయ్ అండి హ్మ్ హ్మ్